హలో
బాన్నవా?
ఆ బాన్నారా నువ్వు బాన్నావా?
ఉమ్ బాగున్నా ఏం చేస్తాన్నవ్?
ఏం చెయ్లా ఊకే ఉన్నా రీల్స్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ
ఆహ అంతేలే ఇంకా తిన్నావా?
ఆ తిన్నా పొద్దున్న తిన్నా ఇంకా ఇప్పుడు తిన్లా నువ్వు తిన్నావా?
నేను అంతే మార్నింగే ఇప్పుడు తిన్నా ఇంకా ఇంకా మన ఈ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ త్వరలో వత్తాయంట్ కుంటా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామ?
సరే వెళ్దాము. నేను అదే అనుకుంటున్నా చాలా రోజుల నుంచి ఎక్కడికైనా వెళ్దాం అనేసి
ఆ అవును నేనైతే ఏమన్నా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏమన్నా హిల్ స్టేషన్ కి వెళ్తే బాగా కూల్గా ఉంటుంది నేచర్ అప్పుడైతే రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటున్నా
అవును బెటర్ ఐడియా కానీ మన దగ్గర నుంచి దగ్గరలో ఏమి స్టేషన్లు ఉన్నాయి
అరకు వ్యాలీ గురించి ఏమైనా విన్నావా బాగుంటుంద అంట ఎవరో చెప్నారు.
అవును నేను గూగుల్లో సర్చ్ చేసిన ఫొటోలు కూడా చూసాను. కానీ అంటే చాలా గ్రీనరీ ఉంటుంది అక్కడికి వెళ్దాం అయితే
ఆ వెళ్దాం వెళ్దాం ఇంకా
అ
సో ఇకయితే ఫిక్స్ అయినట్టే కదా ట్రావెల్స్ ప్లాన్ చేసుకున్నాం అయితే బస్ లో వెళ్దామా ట్రైన్ లో వెళ్దామని
ట్రైన్ లో వెళ్తే జర్నీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా వచ్చేసి విండో సీట్ లో ఆ బయట వాతావరణాన్ని గమనిస్తూ ఆస్వాదిస్త పాటలు పాడుకుంటూ అట్లా వెళ్తే బాగుంటుంది మెమరీస్ లో
అవును నిజమే ఇంకా మనమైతే ట్రైన్ అంటే ఇంకా టికెట్స్ ముందే బుక్ చేసుకోవాల అనుకుంటు ఉంటాం అలా లేకపోతే లాస్ట్ మినిట్ లో ఉండవు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు
అవును చాలా ఇబ్బంది పేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ
హ్మ్మ్ ఇంకా ఎన్ని రోజులు ప్లాన్ చేద్దాం
ఒక రెండు మూడు రోజులు అలా చూద్దాము మళ్ళ ఇంకా ఎక్కువ రోజులు అయితే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి
ఆ అవునవును అది మాత్ర అది కరెక్టే లే బడ్జెట్ అనేది బాగా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏమంటే మనం స్టూడెంట్సే కదా
అవును ఉ అది ఖర్చు మనకి కంట్రోల్ లో ఉండాలి హోటల్ కూడా అంటే తక్కువ ఖర్చు ఉండేలాగా చూసుకున్నాం హోటల్స్
ఆ అవునవును అలానే చె అన్ని ఇంకా ఉమ్ లోకల్ ఫుడే ఫుడే ట్రై చేద్దాం అప్పుడే కొంచెం బడ్జెట్ తక్కువైతుంది
అవును నాకు కొత్త ఫుడ్ ట్రై చేయడం అంటే ఇష్టమే చూద్దాం
అవునవు అక్కడ ఏమి ఇష్టం
అక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ తర్వాత వ్యూ పాయింట్స్ కాఫీ గార్డెన్స్ ఇలాంటివి ఇవన్నీ తప్పకుండా మనం విజిట్ చేయాలి
అవునవును అవి కదా ఇంకా మనం ఫొటోస్ కూడా బాగా తీసుకోవాలి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలి స్టోరీస్ పోస్ట్లు ఫుల్ చేసేసేయాలి ఇన్స్టా గ్రమ్
అవును ఇంకా ఇన్స్టాగ్రామ్ మూత మోగిపోవాలి అసలు కానీ ఫోటోలు ఒక్కటే కాకుండా మనము ఎంజాయ్ కూడా చేయాలి అంతే బాగా
ఫోన్ పక్కన పెట్టి కాసేమ్కా ఎగ్జామ్స్ అయిపోయాక రిలాక్స్ కోసమే కదమ్ మన వెళ్తంది
అవును సేఫ్టీ కూడా ఇంపార్టెంటే మనకి
అవునవును అదే కదా ఇంపార్టెంట్ వెళ్ళాలంటే ఇంకా ట్రావెల్ డీటెల్స్ ముందే అన్ని పేరెంట్స్ కి చెప్పుకుందాం
అవును ఇంకా వచ్చేసి అవసరమైన మెడిసిన్స్ కూడా తీసుకొని పోదాం వీలుంటే మనం
అవునవును తీసుకొని పోవాలి ఇంకా అక్కడ వాతావరణం చాలా చల్లగాంటుంది కాబట్టి కోల్డ్ ట్యాబ్లెట్స్ ఫీవర్ వీ ఏమైనా తీసుకుందాం ఇంకా అన్ని స్వెటర్స్ కూడా అవి కూడా తీసుకొని పోదాం
అ లేదంటే చలికూడా పెడుతుంది మన ఇంట్లో
హ్మ్ అవునవును అది కరెక్టే ఇంకా మనతో పాటు ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తారా
అడిగి అడిగినా కొంతమందిని కొంతమంది వస్తామన్నారు. వస్తారు అనుకుంటున్నా గ్రూప్ లో వెళ్తే ఇంకా చాలా ఫన్‌గా ఉంటుంది కదా
ఆ అవును అది నిజమే ఇంకా కానీ ఇంకా ఈ చానా ఎక్కువ మంది వచ్చినా ప్లానింగ్ కష్టం అవ్వబోతుంది మనకి
అ నిజమే అంటే నాలుగు ఐదు మంది సరిపోతారు అనుకుంటా
హ్మ్ అవునవును నాలుగు నుంచి ఓకే సిక్స్ మెంబర్స్ అన్నా ఓకే అయితే ఈ రోజే పెడదామా మనం గ్రూప్ లో ఏమన్నా ఎవరెవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేసి
ఆ పెడదాం ఎవరు వస్తారో అది కూడా తెలుసుకుందాము
హ్మ్ అవునవును ఇంకా అవును టికెట్స్ బుక్ చేసుకుందామనుకున్నాం కదా ఇప్పుడే ఫైనల్ కౌంట్ కూడా కావాలి కా బట్టి మెసేజ్ పె
అవును హ్మ్ సరే అ లేదు నేను ట్రైన్ ట్రైన్ టైమింగ్స్ చెక్ చేసుకుంటే ఇప్పుడే
ఆ సరే అయితే లే నేను హోటల్ ఆ ప్షన్స్ అక్కడ అంటే చీప్ గా ఎక్కడ దొరుకు తయ్ చూస్తా నేను
హ్మ్ హ్మ్ అయితే బాగుందిలే మనం మంచి ఈ టీమ్‌లా పని చేస్తున్నాం అయితే అ
హ్మ్ అవునవును ట్రిప్ కూడా సక్సెస్ అవుతుందని నేను కుంటున్నా
హ్మ్ ఇ ట్రిప్ మనకు మంచి బాగా బేక్సీ బేక్ అవుతుందిలే అంటే ఇప్పుడు చదవడమే కాకుండా ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం బయిటికి అట్లా వెళ్ళిలి
అవునవును ఇంకా ఎగ్జామ్స్ తర్వాత స్ట్రెస్ చానా ఉంటుంది కాబట్టి స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది
హ్మ్ హ్మ్
ఇంకా గ్రూప్ లో పెట్టు మెసేజ్ నువ్వు ఆ దాన్ని బట్టి ఎవరెవరు వస్తారో అని దాని బట్టి నేను హోటల్ ప్లాన్స్ ట్రైన్ ప్లాన్స్ న్స్ టికెట్స్‌వి చూస్తా
హ్మ్ హ్మ్ సరే అయ ఇంకా కెమెరా కూడా తీసుకొని వెళ్దాము కామెరా ఫొటోస్ దిగనికి
కెమెరా లేకపోతే ఎట్లా
ఆ నీతో ఉంది కదా కెమెరా
హ్మ్ ఇంకా నెసెసరీ థింగ్స్ మాత్రమే తీసుకో ఆ హహ ఇంకా మంచి మంచి అంటే మనకు కావాల్సినవే కొని తీసుకని వెళ్దాంలే ఎ క్కువైనా ప్రాబ్లమే అవుతుంది మళ్ళా
అవును ఉమ్ మళ్ళీ నేను పోయిన్ సార్ రి ఓ ఒక ఐదు డ్రెస్సులు పెట్టుకున్న ఎక్కుగా
ఉమ్
అంటే వా దాంట్లో వాడింది రెండే రెండు డ్రెస్సులు
ఉమ్
అ ఇంకా మూడు ఊరికే పెట్టుకున్నాన అనిపిచ్చింది ఊరికే లగేజ్ అంతా బరువు
ఆ అవునవును మనేం ఎంజాయ్ చేయలేక పోతాన్నాం కాబట్టి ఎక్కడికి పోయినా లగేజ్ అన్ టే క్యారీ చేయడం చాలా కష్టం అవుతుంది ఇంకా మనం మన్ త ట్రైన్ లో ఎళ్తున్నాం కదా
ఉమ్ చూసుకొని ప్లాన్ చేసుకొని పోవాలే
ఉమ్ అవునవును
ఇంకా స్నాక్స్ కూడా తీసుకుని ఎళ్దాము
ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నవ్? అవి మనకి కంపల్సరీ గదా
ఆ అది లేకపోతే వాళ్ళు ఇంకా ఆకల్తో అంతే ఇంకా మనం తీసుకొని ఎళ్దాం అదయితే పక్క ఉమ్
ఇంక సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎట్ల జరుగుతున్నయి?
సెమిస్టర్ ఎక్సమ్సా జరుగుతూ ఉన్నాయి అలా అలా ఏందో స్ట్రెస్ అంతా
అవునూ చాన స్ట్రెస్ ఉంటుంది. తిని ఫోదంలే ట్రిపిక్ పి
చదవనికి కూడా ఫోను చాలా డిస్ట్రాక్షన్ అవుతుంది అంటే కొద్సేప్ చదుతామా మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటాము
హ్మ్ అవునవును ఇంకా నేను అంతేలే ఫోన్ చూస్తా ఉంటా. చదివేది మాత్రం తక్కువ ఫోన్ చూసేది ఎక్కువ.
ఇప్పుడు వన్ వన్ హవర్ చదివి టెన్ మినిట్స్ ఫోన్ చూద్దాం అంటే ఆ టెన్ మినెట్స్ కూడా వన్ హవర్ అయి పోతుంది ఏం చేద్దాం?
ఉమ్ కరెక్టే అది మాత్రం ఇంకా ఏమెగుందిలే టూ ఎక్జామ్స్ అలా రాసేస్తే ప్రశాన్ తంగాలే వెళ్ళిపోదాం
ఉమ్ అంతేలే ఇగ ఎగ్జామ్స్ అయిపోనయి ట్రిప్ పుకు ఎల్లడమే ఇంకా
ఉమ్ ఇంకా గ్రూప్ లో మన ఫ్రెండ్స్ ని ఈవినింగ్ లోపు చెప్పమను డిషిషన్ మళ్ళ
ఉమ్ గ్రూప్ లో ఇప్పుడే పోలింగ్స్ పెట్టాను
ఆ అవునా
ఉమ్ వాళ్ళూ ఎవరెవరు అస్తారో చూసుకొని పోదాం
ఆ సరే వాళ్ళకి ఇంకా ఏమన్నా ప్లేసెస్ ప్లాన్ ఉన్నా కూడా చెప్పమని చెప్పు
ఉమ్ సరే అడుగుతా వాళ్ళని
ఉమ్ సరే అయితే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకో నేను చదువుకుంటా మళ్ళా ట్రిప్ కు ఒచ్చినప్పుడు కలుద్దాం
ఉమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టు నాకి
ఆ సరే. సరే అయితే బాయ్ చదువుకో
ఉమ్